అండి ఆ బాగున్నామండి తిన్నరాండి
ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి తిన్నాము అటు బయట నడుచుకుంటూ వెళ్తున్నాం గాలికి తిన్నాక ఈ రోజ అండి పప్పు చాారు చేశానండి పప్పు చార్ చేశాను దోసకాయ టమాట చేశాను
అవునా అండి మేము జొన్న రొట్ట చేస్తామండి
అవునా
ఆ రెండట్ చేస్తాం ఓ ఆ తిన్నాము హెల్త్ ఆరోగ్యంంగా కాపాడుకు కోలదా ఇప్పటి నుంచే కొంచెం మీగ
అవును ఆ అవునండి
మధ్యకాలంలో రోజు మేము ఇక జొన్నరోట్టే రాగి జావా చేసుకునన్
అవునా అ జున్న రట్ట మం మంచిదే అండి చల్లవ ఎండాకాలం రాగిజావు కూడా ఐరనను మంచి ఉంటది శరీరానికి బలాన్ని మస్తచ్చ బాగా
అదే అంటున్నా షుగర్ ప్రాబ్లం షుగర్ ఉంటుందిండి కదా అండి దానివల్ల కూడా వైబ ఏ ఏది తింటే సెట్ ఏదుంటే కంట్రోల్ ఉంటుందండి
షుగర్ క షుగర్ కంట్రోల్ ఉండాల అంటే జొన్నన్నం అండి జొన్నన్నం తినాలి జొన్న రొట్టెలు తినాలి మనము ఎక్కువ తీపి పదార్థాలు తినదు తగ్ తగ్గించాలండి
అది అదే అంటున్నా అంటే చాలామంది కూడా ఏమంటారు కూరగాయలు బాగా తీసుకోవాలి ఇట్లా కీర లాంటివి అని చెప్పేసి అంటున్నారు అంటే మటన్ ఇట్లా మాంస్ సము ఎక్కువ తీసుకోవద్దు
అవి మాంసంలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదండి డి
కా అంటారు కానీ ఇప్పుడు మొత్తం మందులతో చేస్తారు కదా అంటే ఇప్పుడు కోడి కూడి సాధన ఇంజక్షన్ ఇచ్చేసి అంటున్నారు కదా అట్లా భయ పెట్టేస్తున్నారు అంటే షుగర్ పడి పడతలేదు కదా కాళ్ళ వాపులు అట్లా వస్తున్నాడి అట్లా భయపెట్టటిస్తున్నారు
అట్లా తిన్నప్పుడు ఏమైతు అంటే కా ళ్ వస్ యి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి
కి ఏం ఏం పెట్టాలన్నా కూడా కొంచెము భయమ అనిపిస్తున్నది అందుక ఇప్పుడతే రొట్ట ద ట్న్నాము ఇంకేం తింటే బాగుం పంటది ఇంకా ప్చ్ ఏజ్ వాళ్ళకి అట్లా అని చెప్పి అనిపిస్తుంది ఆ మీకేమన్నా తెలుస్ పండే వాటి గురించి
తెలుస అంటే షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ పత్యం చేయాలండి
ఊమ్
వాళ్ళు ఏం చేయాలంటే పొద్దుగాల కొంచెం గోధుమరవ ఉప్మా అన్న జొన్న అన్నమన్న తినాలి మధ్యాహ్నం చిన్న ఒక్క చిన్న గిన్న అన్నం దినాలి
అంటే అసలు అసలు అన్నమే పెట్టద్
అంటారు కానీ మనం ఇక్కడ అన్నానికి అలవాటు పడ్డ వాళ్ళు అన్నం తినకుండా ఉండలేరండి ఒక్క పూట అన్నం తినొచ్చు రాత్రి పూట జొన్న రో రొట్టె రెండు తినచ్చు ఉదయం యేమో జొన్న అన్నం తినచ్చు లేదు అంటే గోదమ రొట్టలైనా రెండు తినచ్చు.
ఆ అన్నము ఖచ్చితంగా తినాలి తినాలి అని అంటే అది ఇష్టపడుతురు బాగా అన్నాన్ని ఎంత తినొద్దు అని చెప్పినా కూడా ఆ వింటలేరు అస్సలు ఖచ్చితంగా కూరగాయలు అవి. ఇవి చేస్తున్నారు అసలు
ఉ తింటే బాగుండు.
కూరగాయలు తింటే బాగుండు ఊకే ఎగ్గులు అవి ఎగ్స్ కూడా మంచిగా అనిపిస్తలేవండి వేడి.
అవునండి షుగర్ పేషెంట్స్ బనానా కూడా తినొద్దండి.
ఆ అవునట కదండి ఏ పండ్లు కూడా తిన శీతఫల పండ్లు తీ మామిడి పండ్లు కూడా
వాళ్ళు తింటే ఒక జామ పండు తినొచ్చండి అది సి విటమిన్ కాబట్టి జామ పండు మంచి ఆ పప్పడి కాయ మళ్ళీ ఇది ఏంటిది జామకాయ తినొచ్చు మామిడి పండు తినొద్దు బనానా తినొద్దు. చాలా వరకు తినొద్దండి వాళ్ళు వీలైతే ఎప్పుడన్న బలహీనంగా ఉందంటే మాత్రం కొన్ని గింజలు తి
ఆ అది అవిసాగింజలూ పొడి వేసి కొడితే బాగుంటది.
అవును కారం పొడిలాగ చేస్తే. చేస్తారు పెద్దవాళ్ళకు షుగర్ పేషెంట్లకు
మంచిదండి అదే అదే లే అండి ఉ అదే అండి చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు ఇచ్చి సరెనా సరేనా అండి థ్యాంక్ యూ అండి.